హలో
హలో
ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నా
హ
ఇలో
పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇద్దరు ఆ ఒకరెల్లిర్రు, ఒకరు వచ్చేసిల్లు.
ఉమ్, ఫోర్ అయింది కదా వచ్చిండు ఆ పో. ఉమ్
మ్ మీ పిల్లలొచ్చిల్లా?
ఆ వచ్చిన్లు. ఇందాకనే ఫోర్ అయింది కదా, వచ్చిన్రు.
అవునవును.
కా, ఏం వండిన్రు ఇవాళ ఏంటి?
ఇద్దరు పిల్లలు కదా?
ఆ, ఇద్దరు పిల్లలు.
ఉమ్
మీకు?
మాకిద్దరు, ఇద్దరు అబ్బాయిలు.
నాక్కూడ ఇద్దరు అబ్బాయిలే.
ఒక అబ్బాయి ఫిఫ్త్, ఒక అబ్బాయి యి నర్స్
హా హ మీరు ఇంట్లో ఏమైనా వర్క్ చేస్తరా ఇంకేమైన?
చింగ్ ఇస్తా, నాది లాస్ట్ ఇయర్ బీ ఈ డి అయిపోయింది.
ఆ అహ్ నేను కూడ ఇంట్లో స్టిచ్చింగ్ చేస్ ట నాది ఓన్లీ డిగ్రీ అయిప్ నేన డిగ్రీ వరకే చేసా.
ఉ హు
ఉమ్
కాల్లు లిఫ్ట్, కొంతమంది లిఫ్ట్ చేయట్లే.
ఆ
ఇంకా టీచింగ్ చేస్తరా?
హలో
ఆ, టీచింగ్ చేస్తరా?
ఆ పిల్లలకి అ ఇంకా మార్చ్ సిక్స్టీన్త్ నుంచే మా వన్ డే అదే.
ఆ మార్చ్ సిక్స్టీన్ సిక్స్టీన్త్ నుండి వన్ డే స్కూల్స్. హాఫ్ డే, అవును సిక్స్టీన్త్ నుండి. వన్ మంత్ ఉంటుందిగావచ్చు, వన్ మంత్ టై
వన్ మంత్ అంటే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఆ ట్వంటీ కే హాలిడేస్ ఇస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ తొందరగా ఇస్తుంర్ర అదే
హ్ ఇది తొందర ఏసుకో అవునవును. ఇంకా తిన్నారా
ఆ తినేసినా అప్పుడే ఇంక ఇప్పుడు పని స్టార్ట్ జేయాలి. ఈవెనింగ్ ది మీది అవుతుందా గిన్నెల స సౌండ్ వాస్తంది గాదా
కెళ్ళినాం ఇంతముందే వోచ్చిన
హా ఆ హ్ నా గుడా ఇవాళ పెళ్ళి ఉండే
ఇప్పుడు ఇక మళ్ళీ మే వరకు ఇదే
ఉ పెళ్ళికేళ్ళి వోస్తే బాగా నీరసంగా అనిపిస్తది. అం త హ్ అక్కడ మనం ఏం చెయ్యము గాని ఏం చెయ్యం గాని రెడీ అయ్యే ఉంటాము. కాకపోతే ఎందుకు ఓ కదా
అవునవును నీరసం బాగా
ఆ ఇంకా ఏంటి సంగతులు చెప్పలే
ఏం కర్రి చేసారు.
పప్పు చారూ చేసిన ఇంకా అదే ఉంది. నైట్కి మళ్ళ ఇగా ఏమైనా చెయ్యాలి.
మళ్ళీ మళ్ళీ చేయాన్లంటే ఇగా
హా అంటే ఇగా మళ్ళీ పప్పు అంటే బోరు గాదా
అవును ఆ పిల్లలు అట్లా అయితనే తింటారు.
ఆ తింటారు గాద అవును ఓే
లేకపోతే తినరు మళ్ళీ వీళ్ళు
అవును
మాకు మా చిన్నబ్బయ అసలు తినడు అట్లా పప్పు ఉంటే ఆమ్లెట్ ఖచ్చితంగా
హ్ అట్టే అవును ఏమి లేకపోతే ఏమైనా చిప్స్ గాని ఏదైనా ఉ వొడియాలు గాని ఏ అప్పడాలు గాని ఏమైనా ఉండాలి.
ఇప్పుడు టెన్ టెన్ మినిట్స్ కదా కాలు
ఆ అవును అ ఓ
రైస్ పెడతారా లేకపోతే
ఏ రైస్ పోడుదా టూ టైస్ ఉంట రైస్ అరే కూడా గప్సా ఈవినింగ్ లేకపోతే మళ్ళీ వందు ఇంకా పప్పుచార్ అంటే ఉడవదు కదా కొంచెం ఎక్కువ ఉంటంది కదా దానికంటే నేను చెయ్యనుచరా అయితే
ఇంట్లోనే ఉంటారా ఏటైనా అదైనా వర్క్ చేస్తాను
ఆ లేదు ఉన్ టైంట్లోన
గు
అవును
అక్క చెప్పండి ఇంకా
రా ఆధార్ వన్
చాలా మంది కి అసలు ఈ ప్రాసెస్ తెలివద్ ట్లేదు కన్ఫ్యూజ్ అవు తున్నారు ఆ ఇది ఈ చాలా వరికి అట్లనే
ఆ ఉండిపోతున్నారేమో
అవును అళ్ అర్ధం కాక
ఆహా
ఉహు కొంచెం స్టడీ పర్సన్స్ అయితే ఇంగ అర్థం చేసుకుంటారు అంటే మనకు ఆటోమే టిక్గా స్టెప్ బై స్టెప్పు అర్
స్టెప్ బై స్టెప్ అర్ధే అయతే అవునా
ఇంకా వాళ్ళకి కొంచెం లేని వాళ్ళు అర్థం తీసుకోలేదు
అవును
ఆ ఇంకా చెప్పండి ఇంకా
మ్మ్ పా
నేను అదే ఇయర్ టీచింగ్కి వెళ్దాం అనుకున్నా కానీ ఇక పిల్లలు చిన్న ఒక చిన్నబ్బాయిన్నాడు అనేసి మ్మ్ మళ్ళీ అయితే నెక్స్ట్ ఇయర్ నుండి వెళ్ళాల టీచింగ్కి
మ్మ్
ఖాళీ ఉండకుండా టీచింగ్
అవును
అదే బెస్ట్ పనే
అవును అదే బెస్ట్
మ్మ్
ఇప్పుడు పోస్టులు కూడా కొన్ని కొన్ని పడ్డాయి కదా
అవు పోస్టులు పడ్డాయి కానీ అది క్యాస్ట్ మరి బీసీ కబడ్డీ బీస్ సీ వాళకి ఎట్లున్నాయి
కొంచెం ఆపోజిటె ఉంది
అది అందుకోసమ మొన్న రాసిన టెట్టుగాని నాకు సెవెంటీ టూ వచ్చినయి
అవును నేను ఆర్ఆర్బికి అప్లై చేసినా
మ్మ్ సెవెంటీ టూ వచ్చినాయి సెవెంటీ ఆ అదే మళ్ లీ సైన్స్ కి మ్యాథ్స్ పెట్టి తీసుకు కచి
ఆ
అంతే మ్మ్ అదే కన్ఫ్యూజ్ బాగా
అవును కానీ ఇప్పుడు టూ టైమ్స్ సిక్స్ మంత్స్ ఒకసారి సిక్స్ మంత్స్ కి ఒకసారి పెడుతు
ఆ అట్లనే ఉంది అట్లనే టెట్టు కానీ ఏంటంటే ఇప్ ఇప్పుడు ఆ ఇయర్లీ ఉండే
ఫస్ట్ అయ్యల్ ఉండె
ఇయర్లీ వన్స్ ఉండే ఇప్పుడు ఇప్పుడు టూ టైమ్స్ పెట్టిండు కానీ అది మనము ఎట్లాంటి అది పేపరు మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కి ఇచ్చిడు కాబట్టి బాగా టఫ్ ఉన్నది
ఆ
ఉమ్ గవర్నమెంట్ వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు కదా ఇక కొంచెం టఫే ఉంది బాగా మొన్న మేము రాసినామైతే చాలా వరకు మా వాళ్ళు ఎవరు కూడా క్వాలిఫై కాలే
ఆమ్
మాతో బిఎడి చేసి
ట్రై చేస్తూనే ఉండాలి ఉమ్
ఆ ట్రై చేస్తున్నా ఉండాల
హమ్ ఒకసారి ఇంకా రాలే కదా అనేసి ఊరుకోకూడదు మళ్ళీ ట్రై చెయాలి మళ్ళీ ట్రై చెయాలి ఉమ్
ఉమ్
నేను కూడా అంతే ఏదైనా పనిలో నాకు రాకపోతే తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటా
అంతే మరి అట్లా చేస్తానే అవును అట్లా చేస్తానే బాగుంటది
అవును మనకి ఇంకా ఆ మంచి ఇంకా ఉత్సాహం వస్తుంది ఇంకా చెయ్యాలి ఇంకా నెక్స్ట్ టైమ్ ఇంకా బాగా ఇంకా బాగా చదవాలి చేయాలనేది
అమ్ మీరు బీకాం మా
బి ఏ
బి ఏ ఉమ్
హమ్ మొన్న ఏసేషన ఆర్ఆర్బీకి ఆ
అచ్చ పిల్లలు అల్లరి వినబడట్లేదు సైలెంట్ గా ఉన్నారేమో
ఆ అవును బయట ఉన్నారు ఉమ్
లైక్ పోతే సైలెంట్ గ ఉండే వాళ్ళే కాద్. పిల్లలు గాని.
ఆవును చు తలకాయి నొప్పి అనంటే ఊరికే అచ్చేది అనంటే.
ఆ వీళ్ళతో.
హి ఊ కదా ఊరికే అచ్చేది అనంటే.
అంతే మరి బాగా ఇంకా మా పెద్దబ్బాయి
పొట్టోడు వాళ్ళ వాళ్లే కొట్టుకోవడం. అవును
హా ఏమైనా అంటే ఒకరికి ఒకరు చాడీలుచెప్పుకోవడం అంతే.
ఆ అవును. ఫస్ట్ నన్నే కొట్టిండు అంటే ఫస్ట్ నన్నే. నేను అనలేనంటే నేను అనలే.
ఇంకా త్రీ అయ్యింది ఇంగా అదేనేమో కర్రీ.
ఆ ఈవెనింగ్ అదే ఇంకా కొన్ని బియ్యం పెట్టుకోవాలే. హూ అప్పటి వరకు ఎక్కించుకుంటా.
ఇంకా స్కూల్ నుండి రాలేదా మీ పిల్లలు.
వచ్చిండ్రు అప్పుడే ఫోర్కే.
ఆ అచ్చా.
హు ఫోర్ థర్టీ అవుతుంది కదా. ట్యూషన్ అది ఇది ఏమి లేదు. పంపను నేన్ ఇంట్లోనే నేనే చెప్ప చెప్పుకుంటా ఆ
ఆ అమ్మో మా వాళ్ళు వినరు అట్లా చెప్తే. స్ అస్సల్ వినరూ ఆ అట్లా చెప్తే అమ్మో ఆ
హు
అమ్మో వినరు వినరు. నేను మళ్ళీ ట్యూషన్ అంటే పెట్టిపియ్యాలి ట్యూషన్ ఎళ్తరు మళ్ళొ చ్చి సిక్స్కి ఎళ్తారు. మా చిన్న అబ్బాయి ఎళ్ళడు గానీ పెద్దబ్బాయితే వెళ్తాడు. హూ
అ
ఓకే ఉండాలా మరి హాలో
ఆ ఇంకా కాలే ఇంకా పూర్తి కాలే అయిపెయింది కనీ అక్కడక్క ఆ అంతే ండ్ వాళి
ఉం అదే కాల్ కట్ట్ అయ్ పోద్దేమో
ఆ అది నాను ఉండన నేను ఉండన్న
అచ్చా
ఉ
ఈ సారి చలి ఇంకా బాగు